హలో
వినపడుతుంద బ్రో
ఆ వినపడుతుంది బ్రో చెప్పు బ్రో ఎలా ఉన్నారు
ఆ బాగున్నా బ్రో నువ్వు
బాగున్నా బ్రో
అవునా ఏం చేస్తున్నావు
ఏం లేదు బ్రో ఖాళీనే మీరు
నేను కూడా ఖాళీనె బ్రో తిన్నారా
ఆ ఇప్పుడే అయింది బ్రో మీరు తిన్నారా
ఆా తిన్నారు బ్రో ఏం తిన్నారు
ఇప్పుడే బ్రో స్పెషల్ అంటే ఇవాళ శనివారం కదా మ పీజీ లో పెరుగన్నం కలిపి పెడతారు తర్వాత అది కరెపకు రైస్ ఏదో చేస్తారు
అవునా నేను అదే బ్రో రానగ మాములుగా రైస్, సాంబార్, రొట్టి అంతే ఇంట్లో ఉన్నాను కదా
అవును ఉగ్ర అది అవును మేడమ్ ఇదే బస్ట్ బ్ర మా పీజీ లో పరిస్థితి చెప్పనండి అ
హే బ్రో ఎ ఫుడ్ బాగలేదా
ఒడ్డు బాగున్నా కూడా ఎట్లో టేస్ట్ రాదు కదా బ్ర ఎంతైనా కూడా ఇంట్లో ఫుడ్ ఫుడ్ ఏ ఫ హాస్టెల్ ఫుడ్ వేర
అవునా డైలీ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారా
ఆ డైలీ వేరేవేరే చేస్తారు పీజీ కదా ఇంకా కడతాం కదా వాళ్ళు చేస్తారు డే ఒక ఒక డే కోటి చేను నైట్ వేరే వేరే చేస్తుంటారు మధ్యాహ్నం బోటి అన్నం సాంబార్ ఏదో ఒకటి చేస్తుంటారు
ఆ నాన్ వెజ్ ఫుడ్ ఏమరి ఇస్తారా
ఆ వీక్లీ వస్ ఇస్తారు రెండు సార్లు ఇస్తారు బుధవారంము నైట్ ఇస్తారు రాత్రి మళ్ళీ ఆదివారం రాత్రి ఇస్తారు సండే
అవునా
బిర్యానీ చేస్తారు ఆదివారం అయితే బుధవారం కర్రీ చేస్తారు చికెన్ భట్ ఎంత చేసినా కూడా అంతా ఉండదు ఓకే ఓకే అంటే తినొచ్చు అ విధానం ఉంటుంది
అవునా నీది ఫేవరెట్ రెసిపీ ఏ బ్రో మీ పీజీలో
టు విజలు అంటే
హుమ్
మామూలుగా అన్నిీ బానే ఉంటాయి నే మధ్యాహ్నం తిిన మామూలు సాంబార్ అన్నం పోటీనే ఎక్కువే తింట టిఫిన్ లో అయితే ఇకా పూరి చపాతి ఆ
చపాతి బాగా చేస్తారా
ఆ చపాతి బాగానే చేస్తారు పొద్దున పూట చేసేది నైట్ పూట చేసే దాంట్లో ఆయిల్ వేయరు
అవునా ఎంత మంది ఉన్నారుా నీ పీజీలో
ఓ ఉంటారు ఒక్కో రూమ్ కి నలుగురు ఉన్నా కూడా ఒకక్కో ఫ్లేయర్ లో ఒక ఏడు రూములు ఉంటాయి అట్లా ఫైవ్ ప్లోర్ ఐదు రో ఐదు ఫ్లోర్లు ఉంటాయి
ఓకే
అంటారు ఒక అన్న ఫ్యోతప్ దగ్గరదగ్గర ఉంటారు వందకు
అవునా అందరికో చపా చే చేస్ తరాగ్ క్కడ
ఆ చెయాలి కదా మరి ఇంకా అందరు ఫీజు తంట ర ఉంట
ఆ ఏ జం ఎ బ్రో బట్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉందా ఎంర్ లిమిటెడ్డా
చికెనోకటిే లిమిటెడ్ ఇంకా మొత్తం అన్లిమిటెడ్
అన్లిమిటెడ్ అవునా
ఏదైన కూడా దో దోస స మళ్ళీ చపా ఇ కురి మొత్తం ఇంట
అవునా ఎంతమంది ఉన్నారుబ్రోకు శఫ్ శవ
చా ఇప్పుడు కొత్త వాలోచ్చారు ఒక ఒక అతను కొత్తయిన వచ్చేారు మొత్తం ముఖం ముగ్గురున్నయి ఇడు ఇంతకు ముందు ఉండే ఇద్దరి తో పాటు ఇప్పుడు కొత్తాయిన ఒకరు ముగ్గురు
అవునా
వాటంతా మంది చెలంటే కష్టమే కదా
ఆ అది నిజం బ్రో అంటే మన ఆంధ్ర సెడ్ ఆంధ్ర సెడ్ నుంచి చేస్త ారు కదా అంతఃపుడు చేస్తారంటే
ఆ ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర స్టైలో నే బిజ కూడా ఆంధ్ర అందర్ కదా
ఆహాా
ఫుడ్ స్టైల్ ఇ మ బట్ మరి ఇది బెంగళూర్ కదా హిందీ వాళ్ళు వాళ్ళఉంటలేేమో తొం బిహారు నుంచి వచ్చారు వాళ్ళకి ఆ స్టైల్ రాదు కదా ఆంధ్రాలో ఫుడ్ చేసినంతష్ట అది
హ ఏం బ్రో టేస్ట్ బాగుంటే చాలు
తనుొచ్చు
ఆ
చేయాలన్నదే కష్టం ఇంక వాళ్ళు టేస్ట్ అంతా చూస్త సేంకా
బ్రో కొంచెం అంటే నీ ఫుడ్ తర్వాత కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేయ బ్రో ఎందుకంటే ఆ పీజీ ఫుడ్ లో అంతా ప్రో న్ ఎం ఎక్స్పెక్ట్ చేయరుదుకురా అందు కొంచెం ప్రోటీన్స్ కూడాడ్ చెయ ని
ఆ అదే బయట నుంచి ఇంకా ఎరు తెచ్చుకోని
కొంచం ఎగ్గూ దీటి అంటే
అంతే ఇంకా ఇం హష్ట్రల్దే తినుకుంటుంటే తినలేము
ఆవున బ్రో అంటే నీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు బ్రో ఏంటిది క్వాలిఫికేషన్ ఏమి ఎం చేసారు
నేను కొల్కష్ గ్రాడుయేషన్ కంప్లీట్ అయి్యంది
అవునా
ఆ ఇక్కడ అది ఆంధ్ర సైడ్ మొత్తం కంప్లీట్ అయి్యంది ఎడ్యుకేషన్
ఆ హ ఆహా
మొత్తం కంప్లీట్ అయింది తర్వాత ఇక్కడ బెంగళూరు లో చి జాబ్ చేసుకుంటున్నా
అవునా
ఉ
ఎలా జరుగుతుంది జాబ్
అంతే ఓకే ఓకే అంత ప్రెజర్ ఏం లేదు మరి ఎంత ఫ్రీగా ఒ ఓకే చేయొచ్చు అనేదే మంది
ఆ అంటే బెంగళూరులో జాబ్ అంటే అన్ని కార్పొరేట్ సెక్టర్ చాలా ప్రజర్ కదా
ఆ అంతా మా నిన్ చేసేదాంట్లయితే అంతా ప్రేజ్జర్ అనిపిల నాకైతే
అవునా
ఆహ్ మీరు ఇంట్లోనే ఉన్నారు కాబ బట్టి ఇంకా అక్కడే ఇంటిపైనే వర్క్ చేస్తునరా బ్రో
ఆ బ్రో నేను మన నయినా ఫార్మర్ కదా నేను కూడా ఫార్మింగ్ చేసా
అట్లా ఫార్మింగ్ తర్వాత మీ జాబ్ రెండు చూసుకుంటున్నారు అలాగైతే
ఆ బ్రో
అదే బెస్ట్ నేనే ఎప్పుడ ఎప్పుడే వెళ్దామ అని చుతున్నా
అంటే ఎంజాయ్మెంట్ ఏం లేదు బ్రో నీ బెంగళూరు బ్లాక్ కదా చాలా ఎంగ్ ఎంజాయ్మెంట్
అంటే ఇప్పుడు ఒకటి కావాలంటే ఇంకోటి ఇడిసిపెట్టుకోవాలి బ్రో ఇప్పుడు ఎంజయ్ కావాలంటే ఇప్పుడు ఊరిని ఊర్లోనే ఉండాలి ఎంజాయ్ కావాలనుకుంటే ఊరిని ఇడిసిపెట్టి రావాలి ఎంజాయ్ వద్దు ఊర్లో ఉంటా ఊర్లోనే ఉండాలి
అంతే బ్రో అదే నేను కూడా టే అదే అంటే అప్పుడప్పుడు అనుకోన్నా నేనుఆ ఎంజాయ్మెంట్ మిస్ అవుతుందేమో లైఫ్ లో బెంగళూరులు ఉంటే చాలా ఎంజాయ్మెంట్స్ ఉంది దా ఫ్రెండ్స్ పబ్సు ఆ ట్రావెలింగ్స్ అంటే చాలా ఎంజాయ్ మెంట్ టుంటుంది ఇక్కడ ఏం లేదు అ ఆ ఇంట్లో పని చూసుకో
అంతే ఇంట్లో పని ఇంట్లో పని తర్వా పొలంలో పని
ఆ అంతే బ్ర ఏం బ్రో వీకెండ్ లో ఎక్కడ ప్లాన్ చేసారా
వీకెండ్ లో ఏమో ఫ్రెండ్స్ ఏదో మూవీ అంటున్నారు
అవునా
మా కంపనీ వాళ్లే మొ కంపెనీ వాళ్లే మూవీకి ఎక్కడికో ప్లాన్ చేస్తున్నారు ఆ మళ్ళీ ఏ మూవీ కో ఇప్పుడు అనేది డేట్ నెక్స్ట్ మంత్ లో చెప్తా ఉన్నారు
అవునా నెక్స్ట్ మంత్ ఆ ఎమరా కొత్త మూవీ రిలీజ్ అవుతుందా
ఆ ఉందిగా ఇప్పుడు రామ్ చరణ్ ది పెద్ది
ఓ అవునా
ఆ మూవీ రిలీజ్ అవుతుంది ఏదో వేరే అంటే అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ తెలుసుకోవాలి కదా కొంతమంది హిందీ వాళ్ళు ఉంటారు కొంతమంది కన్నడ తెలుగు వాళ్ళు ఉంటారు అందరికి అర్థమయ్యే విధంగా ఏదో ఇయల మూవి తీసుకుంటారో అది పోయినప్పుడే తెలుస్తుంది తర్వాత అట్లా టీవిలో నుంచే పెడతా అన్నారు అలానే బయటే
అవునా అంటే అన్ని ఒక లాంగ్వేజ్ ఉన్నాయి ఉన్నా అంటే వేరే వేరే లాంగ్వేజ్ లో ఉన్నారా నీ ఫ్రెండ్స్
ఆ వేరే లాంగ్వేజ్ అంటే మా ఆఫీస్ లో ఉన్నారు కదా మేము వర్క్ చేసేదాన అంటే ఉన్నారు మా ఆఫీస్ లోనే ఉన్నారు తెలుగు ఉన్నారు కన్నడ ఉన్నారు తెలుగు కన్నడ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు బట్ అందరు ఆఫీస్ వాళ్ళు అందరికి చీరాల దగ్గర తెలుగు కన్నడ
నీ ఫేవరేట్ మువీ ఎవద్దో
బాగంటే మొత్తం నేను ఎలాంటి చూస్తా అంటే నాకు మూవీస్ ఇ
హా
ఆ ఇవి అమెస్లాంటి ఉండే మార్వ ఆ మూవీస్ నాకు ఎక్కువ ఇష్టం మార్బల్స్
మార్వెల్స్
అయర తర్వాత తయివి అవెంజర్స్ ఆ అలా ఆలాంటి మ తక్కువ ఇష్టము తర్వాత ఏవో ఇన్వెస్టిగేషన్ ఇలాంటివి ఉంటాయి చూడండి ఆ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం క్యూరియాసిటీ ఆ మూవీస్ బాగా ఇష్టం మీ ఎలాంటింట ఇష్టం
నేను చాలా వెబ్ సిరీస్ చూస్తాను బ్రో నాకు ఇన్వెస్ట్ స్గేషన్స్ అంటే క్యూరియాసిటీ మూవీస్ అంతే యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమే
ఆ
అయితే చాలా వెబ్ సిరీస్ చూస్తాను నేను వెబ్ సిరీస్ తెలుసా నువ్వ ఎవర చూసారా వెబ్ సిరీస్
నేను అంటే ఎక్కువ చూడను ఎందుకంటే అయ్య ఇంకో ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది ఇప్పు వస్తుందనియిట్ చేేసెబా హలో చూస అక్కడితో ఆ పోతే ఇంకా అయిపోయింది అనేలా ఉండాలి అంటే అలాంటి ఎప్పు చూసా మళ్ళీ దానికోసం ఎప్పుడెప్పుడు వస్తు సన్నారు వెయిట్ చేసి అంత సేపు అంత ఓేపీక గు ఉ
అదే నిజమే
ఆ బట్ బానే ఉంటాయి వెబ్సిరీస్ కూడా బాగానే ఉంటాయి కొన్ని కొన్ని నేను ఏది ఇప్పటి వరకుయితే వెబ్ సిరీస్ ఏది చూడలేదు కానీ చూసం ప్రధారంం వంద
ఆ నేను రీసెంట్ గా స్ట్రేంజర్స్ వబ్ సిరిస్ చూ స్ర కస చూడ ది చాలా బాగుంది అది
ఆ నేను చడా ట్రై చేస్తా
ఓ ఓకే బ్రో ఓకే ఓకే బ్రో బయ బ్రో బయ
బ్రో
అ